హలో అక్కా
ఆ హలో
ఇంకా ఫోర్ కాల్స్ మాట్లాడుతున్న కాల్స్ కంప్లీట్ అయిపోయాక
దీంతో టెన్ను
పెన్నో ఆ
ఉమ్ ఆ అంటే ఫైవ్ ఎ మార్తో మాట్లాడగానే కట్ అవుతాయ అని చెప్పా మరి ఒక మనసుితోటి ఫైవ్ సార్లు మాట్డాలన్నారు
ఆ ఫైవ్ టైమ్స్ మాట్లాడితే ఫోన్స్ కట్ అయితాయి ఆటోమేటిక్గా అత్తో నీకు చేస్తాంటే వస్తనాయి మొన్న విద్య కు నార్మల్ ఇప్పుడు ఏమైందంటే మొన్న విద్య కు చేసిన చేస్తే దానికి ఫోన్ ప్రాబ్లమ్ గా వస్తుంది నాకు తెలిసినంత వరకు ఫోన్ చేస్తే ఏమైందంటే నార్మల్ గా దానికి కాల్ చేసి త్రీ టైమ్స్ మాట్లాడినాక త్రీ త్రీ టైమ్స్ మాట్లాడినాక ఫోర్త్ టైమ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా జీరో అని పడింది
ఆ
జ రోన్ వడే నా లేమన్ బుర్జా అంటే నేను ఫో యాప్ ఓపెన్ చే పెట్టి రాలేదే అని అంటుంది లేద నేను లిఫ్ చేస్తేనే దాంట్లో పడుతుంది అది అని అంటే నాకు చాలేదని ఉన్నది అది మ్యాన్ంస్ అపోంది మళ్ళీ ట్రై చేసినా మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసింది మళ్ళీ చేస్తయ మళ్ళీ పూలే అనమాట దానికి మ చేస్త అంటే వస్తుంది కదా చూద్దాం ఎన్నికళ్ళ వరకువుతుందో అన్నట్టుేం చేస్తాను
ఆహా
ఇద్దరు మనసుులు తన మాట్లాడతా సెట్ అయితది
ఆ
కపో ఈ విషయం వల్ది గుర్తి సరేద అన్నమాట
అంటే ఇట్లా మరి మాకు కూడా వస్తానే ఇట్లా మాట్లాడుకోవాలంటే కాని మరి మేము అనుకుంటున్నాం కదా సార్ వాళ్ళు ఓన్లీ ఫైవ్ టైమ్సే మాట్లాడమన్నారు కదా ఎక్కువ మాట్లాడుత మ వస్తుో రాదో అన్నట్టుగా మేము చూస్తాన్నాగాని ఇట్లా కాల్ చేసుకుంటే వస్తానే మరి మాకు కూడా
అలిగ ఇద అక్క వస్తా అక్కప్ప
అంతేనా ఆ అట్లా అంటే మాకు భయం అయ్యి మేము కట్ చేసుకుంటున్నాం కానీ లేకపోతే మేము కూడా ఒక్కరు తోటి ఇద్దరు తోటి కంప్లీట్ చేసి చేద్దుము
ఆ లేదు వస్తాయి
హ్మ్ హు
కాకపోతే మనం మాట్లాడే మాటలు ఉంటాయి కదాక్క అవి నార్మల్గా వాళ్ళకు టైమింగ్ కావాలన్నమాట మనం ఎంతసేపు మాట్లాడుతున్నాం ఏంటిది మనము టైం లాంగ్ చేస్తానమా తొందర గా తు అనేది చూస్తున్నా వాళ్ళకి టైమ్ తోనే అవసరం అనమాట మనం మాట్లాడేది కాదు మన టైమ్ తోనే వసం అనమాట అంటే గిట్ల మా ఇంట్లో ఇప్పుడు చేసేవాడు ఇప్పుడు వర్క్ మన గ్రూప్ గిట్ట యాడ్ చేసి అందులో జాయిన్ చెప్పిచాం రాజు నట్టే ఆయన ఉన్నాడు కదా
ఆ
ఆయనే అనమాట ఇంటి పక్కనే ఉంటడు అన్మాట్ తను చెప్తాడు
హ్మ్ హు అంతే కదా ఇప్పుడు ఆయన ఏదో నీకు ఫ్రెండ్లీగా ఉంటావు కాబట్టి నీతోటి చెప్ ప్పేసిండు ఇగ మనం కూడా అన్ మరి ఎత్త అంతా లీక్ అయిపోతుది కదా
అవును అందుకే నార్మల్గా నేను విజ్జికయ చెప్త ఏదున్న హ హ
హ్మ్ ఆ ఆయితే మరి నిం నంగ్ కు చెప్పాను ఎవరితోటి ఎందుకంటే ఇయాల ఒక్క రోజు మనం చెప్పినామంటే దీనికి ఇంకా ఇంకా నాలుగు ఏడు చేసుకొని చెత్తరు
అవును
ఆ అట్లా చెప్పొద్దు అసలు నిజానికి అయితే కని
చెప్పిన ఏం ఇప్పుడు నార్మల్గా ఇట్లా చెప్పేసా అనమాట మరి తమ్ముడా ఇప్పుడు నార్మల్గా అంటే ఇప్పుడు కొంతమంది టాపిక్స్ మాట్లాడుకోవాల అంటున్నారు కదా అక్క టాపిక్ అంటే ఊ ఎం ఒస్తాయి తమ్ముడా ఏం గుర్తుండవు కదా మరి ఎలా మా ఎట్లా రాలే కొంతమంది చెప్పడు వారు ప్రాసెస్ ఓన్లీ వాడికి కూడా చిరాకు వస్తుంది అనమాట ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ రిపీట్ చేస్తాడు మళ్ళీ రిపీట్ చేయమని చెప్పమంటే అసలు చెప్ప పడియ వాడుో అయితే నేను కొంచెం దగ్గర ఉన్నా కాదు చెప్పు్ర తమ్ముడా నాకు తెల్వదు అది అని అంటే అడు కూడా మన ముదురాజే అయితే చెప్పురా తమ్ముడా నా అర్థం కాలదు ఎట్లా చెప్పు అన అంటే అక్క నీకేం లేదు హాయ్ అని చెప్తకు ఫస్ట్ నార్మల్గా ఆ బాగున్నారా తిన్నారా ఉన్నారా ఏం చేస్తున్నారు పొలం పనులకి వెళ్తున్నారా పొలం ఎంతసలు కూలలు ఎంత మంది వస్తున్నారు అది ఆ టాపిక్ ముదంచే మాట్లాడకుండా నార్మల్ గా నువ్వు రెగ్యులర్ గా ఫ్రెండ్స్ తో ఫోన్ చేస్తే ఏ విధంగా మాట్లాడతావు అట్లాగా మాట్లాడది కాకపోతే నీ బ్యాంక్ డీటెయిల్స్ నీ ఫోన్ నేమ్ నువ్వు మళ్ళీ ఏమన్నా కాల్స్లో అడిగిన కూడా చెప్పకు అది ఇదిని నార్మల్ గా పేర అంటే మెన్షన్ చేసుకోవచ్చులేగాని మన మన ఉండే విలేజ్ నేమ్ మళ నార్మల్ గా ఇట్లా ఫోన్స్ మాట్లాడేటప్పుడు రాకుండా చూసుకో అక్కాలి అని చె తన్మాట ఉదేని గురించనా మాత్ర మాట్లాడుకో సంబంధం లేదు నువ్వు బాత్రూమ్ పోతున్నావా ఎడిపోతున్నా నువ్వు ఏం కస్తా ఇ నువ్వు ఏ టాపిక్ అయినా మాట్లాడుకో అక్క తతే టైమ్ తో మనకు టైమింగ్స్ పడు స కదా మనము ఒత్త మనస్తా తనే అలెవెన్ మినిట్స్ మాట్లాడాల అన్నమాట
ఆ
అదే టార్గెట్ అనమాట అక్కడ టైమ్ నువ్్వ ఎంతసేపుైనా మాట్లాడు నువ్వు ఏదైనా మాట్లాడుకో టాపిక్ టైమ్ తో అవసరం అట్క్కడ అని చెప్పి పిల్లాల మాటా
మరి మనం ఇక్కడలెవర్ మీన్స్ మాట్లాడతే లెవర్ మీన్స్ కనబడుతంది మళ్ళీ యాప్లోకి వచ్చినాక సిక్స్ అట్లనే చూస్తంది కదా
సిక్స్ సిక్స్ ఫ పాయింట్ మనకు వాళ్ళకు మనకు మార్క్స్ ఇస్తారట అట్లా
ఆహా
ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మళ్ళ వన్ టూ త్రీ ఫోర్ అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదాక్క ఇప్పుడు మనం మాట్లాడే దాన్ని బట్టి అతే మనము ఇడు నార్మల్ గా నేను లెవెన్ మినిట్స్ మాట్లాడినా లెవెన్ మినిట్స్ కు ఎంత సెకండ్స్ ఎంత అది ఇదిని ఆరు వందల డెబ్బై ఆరు వందల తొంభై అన ఎట్లు పడుతుంది కదా
ఆ
మంచి టు ట్వెల్వ్ మినిట్స్ మాట్లాడుతాను సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఇట్లా పడుతుంది
అవును
ఆ అవి మా మనం మాట్లాడే పట్టి వస్తున్నా అన్నమాట
ఇప్పుడు మరి ఈ జీరో పడ్డ వాటికి కూడా పేమెంట్ ఇ వస్తుంది అటా
లేదు రాదక్క దానికి
దానికి రాదా
ఆహా చెప్పేసిరి నీ జీరో పడ్డా అంత జీరో పడిన కాడికి హండ్రెడ్ రూపీస్ కట్టక్క అని చెప్పేసిరూ
ఆహా
నేను విద్యతో మాట్లాడితే ఫను జీరోలు పడినాయి నాకు
ఆహా
నీకేమన్న పడినాయ అక్క
ఆ పడినాయి చా నాకు కూడా చానా వరకు చాలా వరకు అంటే ఇంత మునుపు కాల్ మాట్లాడినాం ఆల్రెడీ టెన్ మినిట్స్ దాకా మాట్లాడినాం ఫోన్ ఆటోమేటిక్ గా దాని అంతట అదే కట్ అయిపోయింది మొత్తం వైట్ అయిపోయింది అన్నట్టు ఇక అట్లా ఏం రాదు జీరో రాలే ఇవి రాలే మళ్ళ ఒకసారి ఫోన్ చేస్తే తనకు ఫోన్ రాలేదు అన్నది లిఫ్ చేయలే అట్ట జీరో పడ్డది
ఎంతసేపు నేను అనలేదా ట్వెల్వ్ మినిట్స్ మాట్లాడింది రాలేదఅక్క నాకు అని చెప్పి
అట్లా ఎందుకు అతంది కావచ్చని మరి
ఆ అట్లా వస్తే నాకు జీరోనీ ఏం చూపియలే కదా అక్క అప్పుడు నేను కాల్ చేస్త అప్పుడు ఎయిట్ ఏమో చూపించింది అప్పుడు నాకు అట్లా అ చూపించినంక మల్ల కొనసాగించండి అని ఉంటది కదా అక్కడ పైన అది నొక్కినాక మళ్ళీ ఏమైంది మళ్ళీ ఎయిట్ చూపి చూపిస్తుంది అనమాట లెవెన్ మినిట్స్ మాట్లాడిన కూడా మళ్ళీ జీరో పడకుండా మళ్ళీ కంటిన్యూ చేయన్నట్టు చూపిస్తుంది అనమాట నాకు అది మళ్ళీ కంటిన్యూ చేస్తే ఎయిటూది కంప్లీట్ అయి కంప్లీట్ మనం మళీ సెకండ్ సార్ మాట్లాడినప్పుడు అది కంప్లీట్ అయి సెవెంత్ రన్నింగ్ అని ఇచ్చిందనమాట
ఉహు
పల్లేదుఅన్నమాట నువ్వు నా నువ్వు నాతో మాట్లాడినప్పుడు జీరో పల్లేదు నేను నీకు కాల్ చేసినట్టు నీకు జీరో పడిందో పల్లేదు మ నాకైతే తెలియదు కాని నాకైతే జీరో పడ్డాడు చూపియలేదు మరి
ఉ
అంటే నీకు కూడా పడకపోవచ్చు, ఎందుకంటే నాకు జీరో పల్లేదుకదా అక్క,
ఆ పడలే పడలే నాకు కూడా పడలే అవి అంటే చేసిన వాళ్ళకి కదా మాట్లాడిన వాళ్ళకి ఏం రాదు కదా,
అవు రాదు రాదు
ఆ
నువ్వు మాట్లాడినా మాట మాట్లాడకపోయినా జీరో పడిన నీకు ఎయిట్ రూపీస్ బరాబరి పడతాయట,
ఉహు
ఇంకా
ఏమో ఇగా లాస్ట్ కి ఎట్ల అయితాదో ఏం చేస్తారో ఎట్లనో
ది నార్మల్గా పదిహేను వందలు వ బెటరే వెయ్యిరూపాయలు వచ్చిన బెటరే కాలి గానే కూర్చుటున్నాము, కదా అక్క పొద్దుందాక సెల్లును సెల్లును సెల్లును చూసుకునే బదలు ఓ రెండు ముచ్చట్లు అట్లో ఇట్లో తొక్కు తోటకూర కట్టో అనట్టు ఏదో ఒకటి వాగు కుంట కూరగాయలమందమైన అయితాయిగా,
గట్లనే ఆలోచించి చేయడం అయితాంది,
మళ్ళీ టాస్క్ అన్నీ కంప్లీట్ అయితే మళ్ళ క్లారిటీగా తెలుసుకుంటే చెప్తాడు ఏదైంది మళ్ళీ, మళ్ల నేను తమ్ముడా మళ్ల టాస్క్ గురించి ఎట్లా ఏం కథ అని అడిగితే ఇక గ్రూప్ లో నేను చూడను ఎక్కువ ఇగా,
ఆ తనే కలుస్తాడు కాబట్టి ది
డైరెక్ట్ అడిగేస్తా అనమాట ఈ గ్రూప్ లా ఎవరు మెసేజ్ చేస్తారు, ఏం కదా అని అడగను అన్నమాట ఏదన్న ఉంటే డైరెక్ట్ చెప్పేస్తను అనమాట ఇగా
ఉహా
చెప్తాడు అక్కయి పలానిది ఇట్లా టైం పడుతది అక్క ఆ టైం పడుతది ఈ టైం పడుతది అని అంటాడు, ఏదైనా టాస్క్ వచ్చింది అనుకో తొందర చెప్పేస్తాడు, అనమాట అంటే ఫస్ట్ మనకి ఇచ్చినాంక ఆప్షన్ మనకి ఇచ్చినాకనే ఇతరులకి, ఇస్తాడు అనమాట మనకైతే మసూరు మస్ వోత్తయ్యా అక్క డబ్బులు
అవునా అంటే ఇప్పుడు మనం ఫోన్ మాట్లాడినాం కదా ఇప్పుడు ఒక ఐడి తోటి మాట్లాడినా, ఓ ఐడికి ఎనిమిది వందలు కొట్టాలా మరి తనకు ఇప్పుడు ఆ రాజు వల్ల మనందరికి వర్క్ వచ్చి చేపిండు కదా
అవును
వర్క్ వచ్చినందుకు ఇప్పుడు తను మనకి ఇచ్చినందుకు, మనం ఆయనకు రెండు వందలు రెండు వందలు మళ్ళ పే చేయల్న,
ఆ అడుగుతడు అక్క
అదే అందుకే డౌటు
అంటే గ్రూప్ లోకి ఇట్లా పెట్టొద్దు అన్నమాట గ్రూప్ లో గిట్ల పెట్టకుండా నార్మల్ గా మెస్ లేదు ఫోన్ చేసిరమన్టాంటే మీకు నార్మల్ గా మిమ్మల్ని యాడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఏ నార్మల్గా ఏమన్నా ప్రాబ్లమ్ అంటే మనం ఫోన్ చేసి కరెక్ట్ అడుగుతాం కదా బ యాత్ అడిగినక అ తర్వాత కాల్ చేసి మాట్లాడినాక తర్వాత ఇప్పుడు మీ మీ మెంబర్స్ లో ఇప్పుడు సపోజ్ నువ్వే అనుకో ఇప్పుడు నువ్వు అందరిని చేరిపిచు తర్వాతే నీ కింద పది మంది ఉన్నారు ఆ పది మంది నువ్వేం చేస్ అంటే నార్మల్ గా ఇట్లా మనిషిని టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ తీసుకొని దగ్గర పెట్టుకొని తెలివకుండానే తీర్ ఇవ్వాలన్నమాట ఆయనకి ఇగ
ఉహు అది బయకు ఇట్లా మనలానే చేస్తారా మరి ఏమైన్నా నెల నెల సాలరీ ఉండదా
దానికి శాలరీ కూడా పడతాద నెలనెలకి ఇప్పుడు ఆయన ఒక సూపర్వైజర్ మేనేజర్ ఇట్లా అసిస్టెంట్స్ దని ఇట్లా ఉంటాయి కదక్క ఆయన కూడా అంతే అనమాట ఇప్పుడు ఒక ముగ్గురు సార్ల కింద మళ్ళ నాలుగు ఆయన అనమాట ఆయన
ఉఓ
నాకు ఇప్పుడు మనము నార్మల్ గా నన్ను జాయిన్ చేయిించుండు నన్ను టటు విజున్ జాయిన్ చేయిించిన నేను విజు ఇంకా న నిన్న జాన్ చెంది దిఇట్లా జాయిన్ చేయిుకు నా దగ్గర మంచి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ లాగా తీసుకుంటాడు అనమాట
ఎన్ని డబ్బులు అయితే ఫుల్ డబ్బులు అయితే ఇవచ్చు కదా
ఆ చాలా డబ్బులు అయితాయి అట్లనే కదా అక్క బెనిఫిట్ మరి వాడికి చెప్పింద విజయ ఇలానేే
ఆహా వంటే ఫస్ట్ సార్ వర్క్ చేసినప్పుడు ఉ రెండ వందలు రెండు వందలు పట్టాలి కదాక్క మరి అంటే డబ్బులు పడ్డాక ఐడిీలు చేసుకున్న వాళ్ళ అందరం మన స్క్రీన్ అంద లే అర కొట్నమ అన్నట్టు కొడుతే ఐడికి రెండు వందలు కుట్టాలి తన పోరంటే సరే మరి ఆయన చెప్పింది కదా రెండు వేలు వచ్చినళ రెండు వందలు పోతేది ఖాళీ ఉంటే ఏం వచ్చింది అన్నట్టుగా అందరం పే చేసినాం అన్నట్టు
ఆ ఇప్పుడు కూడా అడుగుత అడుగా వచ్చున్న అదిలే అంత వరకు
ఉహ్ అయితే నేను అన్నా మరి, ఇప్పుడు ఈసారి కూడా కొట్టుడె ఉంటాద అనే అని మయారళ్ళు అడిగితే, ఏమో ఒక్క ఇంకా తెలియదు మరి ఫస్ట్ అని కొట్టమన్నాడో, లేకపోతే మరి ఇప్పుడు కూడా కొట్టమంటే కొట్టాలి ఎమ్ చేస్తాం అని అన్నది
ఏ గంతయ్యవ నవ వెయ్య రూపాయల వచ్చిన దగ్గర వంద రూపాయల్ గోడతారు సెట్
ఆహు
లేకపోతే అవి మళ్ళ అట్లా తీసుకు అట్లా తీసుకున్నట్టు మళ్ళీ చెప్పొద్దు అని అంటాడు గ్రూప్ లో పెట్టొద్దు తంటూడు
ఉహ్
ఈ ఏమంట్రక్క ఏదో మనం ఏ దొంగతనంగ ఎదనా చేస్తే సాటంగచ్చ పోవా అది కూడా ఇది అంతే ఇకపోతే ఏందంటే ఇస్తే మనకు తొందర లింక్ వస్తే తొందర పంపిస్తాడు మనకు ఫస్ట్ ఇచ్చినంకనే మీ తా వాళ్ళకు ఇప్పుడు ఒక సిక్స్ సెవెన్ గ్రూప్స్ ఉంటాయి అక్క ఒకటే గ్రూప్ కాదనమాట ఇప్పుడు ఒక గ్రూప్ లో హండ్రెడ్ మెంబర్స్ ఇంకో గ్రూప్ కో హండ్రెడ్ మెబర్స్ తను ఉంటాయి అనమాట ఇట్లా ఒక్కొక్క గ్రూప్ కు ఒక్కొక్కలు ఇప్పుడు మనకు రాజు ఇంకో గ్రూప్ కు వేరే అన్నయ అన్నటయనా అని ఉంటాడు ఇంకోక గ్రూప్ కు అట్లాంటారు అనమాట
హుహ్
ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్